నమస్కారం అండి గుడ్ ఈవెనింగ్ ఆ బాగున్నామ అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి తిన్నారా
లేదండి తినాలా మీరు తిన్నరా
ఇవాళ టమాటా ఎగ్ ఫ్రై అండి
ఆ
అవునవును మీరేం మీ ఇంట్లో ఏంటి ఇవాల మార్నింగ్ ఏం తిన్నారు
ఆ హలో
మార్నింగ్ ఏం తిన్న రండి
మేమా మేము మార్నింగ్ ఏం తిన్నామండి చూడండి మార్నింగ్ మా ఇంట్లో వచ్చేసి ఈ మన ఏమో చేసారండి అంతగానం గుర్తులేద్
ఓకే ఓకే
అ మన గోబి గోబి కావచ్చు
ఓకే ఓకే ఓకే ఓకే
ఇంకా
ఇంకా చెప్పాలండి అది అది రేపు రేపు హాలిడే ఉంది పిల్లో లకి
రేపు పిల్లలకు హల్ రేపు పిల్లలకు హాలిడే ఉన్నది ఇంకొక విషయం ఏంటిదంటే రేపు రామనవమి
ఉమ్ ఉ
రేపు రేపు రేపు రావనవమి రేపు రేపు ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి రేపు
అవునా అండి ఏముంటాయిండి ఏం ఫెస్టివల్ల్లో రేపు ఏముంటది
అయితే రామనవమి అం టే రాములవారి కళ్యాణము, రాములవారి కళ్యాణము రేపు ఏం చేస్తారంటే, రేపు మనకు ఉదయాన్నే లేస్ తము. ఆ ఉదయ ఉదయాన్నే లేచి మన ఏం చేస్తామంటే. మంచిగా ఇల్లు కడిగి బోట్లు పెట్టి మొత్తం. చేసిన తర్వాత్ త ఏం చేస్ స్తాం. అంటే మర్ళ్ళీ ఆ దేవుణి పూజలు చేస్తాము. దేవుని పూజ చేసిన తర్వాత్ త పూజ అయిపోయిది కదండి. పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం. పూజ నైన్ థర్టీ టి వరకు అయిపోయిది కదండి. రేపు పూజ అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత త ఏం చేస్తామంటే మళ్ళీ మన మ్మ్ ఆ దేవునికి హారతి ఇచ్చిన, దేవునికి హారతి ఇచ్చిన తర్వాత. ఏం చేస్తాము. గుడికి రేపు ఇక్కడ మన ఏరియాలో వాళ్ళు పెడుతున్నారు. ఏంటిది మన ఇది శ్రీరాముని కళ్యాణ కళ్యాణం చేపిస్తున్నారు. అందరం అక్కడికి వెళ్తాము. కళ్యాణంలో పాల్గొంటామ్ ము అయ్యాగారు వస్తారు. సేమ్ పెళ్ళి ఎలా చేస్తారో అలానే చేస్తారంండి.
ఓకే ఓకే మరి తాళి ఎవరు కడతారంండి. ఓకే ఓ
అయ్య గారు ఏంటిదంటే అది ఒకటి ఉంటది. దాన్ని పెట్టి ఇట్లా జస్ట్ ఇట్లా ఏస్తార అన్నట్టు. మొత్తం వేయ్యరు ఇట్లా పెడతారన్నట్ ఇట్లా
ఓకే ఓకే ఓకే ఓకే
తుని కళ్యాణం అనేది అయిపోయినది నయిపోయినది అన్నట్టు. అట్లా అట్లా చే అట్లా చేస్తారు. దాని తర్వాత వంట కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు వంట క్రార క్రమాలు కూడా చేస్తున్నారు. భోజన సదుపాయం గూడా ఉంటున్నద్ రేపు.
ఓకే
రేపు భోజనం సదుపాయం గూడా ఉంటందన్. భోజనం కూడా పెడతారని. పెడతారని విన్నా గాదు. భోజనం పెడుతు తునర్ రేపు
అద్మార్ కలెక్ట్ కలెక్టీంగ్ చెందా ఏమో ఉం ఉండదా?
అందరు తెలిసిన వారి దగ్గర తిరిగారు. ఊ ఏరియాలో గూడా తిరిగారు, అందరు దగ్గరా ఇం ఎందరో ఇంచిన వారంతా తోచిన వారంతా, ఎంత తోస్తే, అంత ఇచ్చారు. అమౌంట్ వచ్చేసి
ఓకే ఓకే నా
దానే చేశారు. అదే రేపు పూ రేపు భోజన సదుపాయం కూడా ఉన్నాయాట. రేపు మంచిగానే చేస్తున్నారు మరి. చూడాలే ఇక్కన్నే గాక్ కొన్నింకన్ని చోట్ల కూడా చేస్తున్నారంండి. ఇదొకచో ఇదోఒకటే చోట కాదు.
ఓకే
ఇట్లాల్ల సేమ్ ఇలానే చేస్, ఆ సే సేమ్ ఇలానే జెస్ స్తున్నారు. ఇప్పుడు మనవారు చేశార అని చెప్పి. ఇ ఇంకేంటిదంటే మన వారు చేశారని కాదు. ఈ ఇంట్ల ఏముండదండి. ఈ ఇంట్ల
ఆహాహా
హ్మ్ ఇంట్ల ఇంట్లో ఏం ఇంట్లో ఏం లేదండ్ డి ఏం చేస్తారంటే. ఉదయము అదే దేవుని మొక్కి ప్రసాదం చేసుకుంట్ దద్దోజనం అంట్రండి దద్ధుజనం అంటే పప్పుతోని చేస్తారు.
ఆ
దా అయి చేసి ఇంకో పానకం చేస్తారు. బెల్లం, బెల్లం ష్ షాకా అంట్రు.
ఓకే
కి బాగా ప్రీతి అంటే బాగా ఇష్టం. దేవునికి కి రేపు అది బాగ్ ఆ రేపు అదే ఉంటది. అయి పెట్టి దేవునికి చెప్పి మొక్కి. మేం వచ్చేస్ అందరం ఇంట్లో వాళ్ళ సప్పరి వరా సమేతంగా అందరం అని భోజనం అనే చేస్తామండి రేప్ యాక్చువల్లీ రేపు ఇగా రేపు అటే వెళ్తాము కళ్యాణం కదా రేపు అందరం వెళ్దాం అనుకుంటున్నాం చూడాలే
ఓకే
ఈ రేపు రేపు రామనవమి మళ్ళీ రెండు తారీకు ఇది ఉన్నదండి
రెండో తారీకు
రెండు తారీకు ఏంటిది మన ఇది ఉన్నదండి ఏమంటారంటే ఆ హనుమాన్ జయంతి ఉన్నది జయంతి అంటే ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే రాముల ఎవరైతే ఆంజనేయ స్వామి మాల వేశారుగాద అండి
అవునవునవును
వాళ్ళు వాళ్ళు ఆ రోజు విరమణ ఇ చేస్తారు అన్నట్ అంటే మాల తీసేస్తారు ఇక
ఓకే
ఇప్పుడు రెండు తారీక రావణం అయిపోయిన తర్వాత మూడు తారీక వెళ్తారు వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు తీసేవారు కొందరు వేరేగ్గరికి వెళ్తారు కొందరు మన దగ్గరికి వెళ్తారు అక్కడికి పోయి ఏంటంటే మాల అనేది తీసేస్తార అన్నట్టు
ఓకే
చి ఇగా వా వాళ్ళ ఇ డైలీ క్యాషువల్ అన్నట్టు ఎన్ని రోజులు దైవంలో ఉ ఉంటార్గ మొత్తం వాళ్ళు భక్తిలో ఉంటారు కదా
అవును
తర్వాత అయిపోయితు అటు మాల తీసేసిన తర్వాత వాళ్ళు కూడా సాధారణ మానసులాగా అయిపోయి తిరిగా అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు భక్తులు ఉంట ఉంటారుగదా ఇప్పుడు చెడు పనులు చెయ్యరు భక్తితోని దేవుని దేవుని పాటలు పాడతారు ఎక్కడ పైన కూడా భజన కార్యక్రమాల్లో ఉంటారు మళ్ళీ ఫాస్టింగ్ ఉంటారు ఆ రంజాన్కెలా ఉంటారో అలానే ఉంటారు కానీ ఏంటిదంటే మీరు మొత్తానికి నీళ్ళు తాగోకుండా ఉంటారు మా దాళ్ళ అట్లా ఉండదు మా ద అల్పాహారం తీసుకోవచ్చు అల్పాహారం అంటే పాలు పెరుగు ఆ పెరుగు అంటే కొ అంత మొత్తము ఇప్పుడు మనం ఏంటిదంటే మొత్తము ఉన్నాం ముక్క పొద్దు ఉన్నాం కదా అని అందర ఏం చేస్తారంటే కొంచెం తెలివని వారు ఏం చేస్తారంటే కొత్త కొత్త వారు
ఆ
అలా కాదు ఏదో కొందరింగా ఫస్ట్ స్ట్ నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాలు ఒక గ్లాసు ఒక ఫ్రూట్ ఒక ఏద ఒకటి తిని సాయంత్రం దాకా అదే అల్పాహారం మీద ఆగుతారు అన్నట్టు ఇక కొందరిగా కొత్త వాళ్ళ ఏం చేస్తారంటే మనకు పండ్లు ఏ దొరకాలి ఏదో ఒకటి అంటే అన్నం తినద్దు అని చెప్పి ఏదో ఒక కూడా తింటరుగు
అవునవునవును
కానీ అందరు అలా ఉండారండి చానా మటుకు మ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పాలు తాగుతారు ఒక అట్టి పండు తింటారు ఒక రెండు అ ట్టి పండ్లు తింటారు ఒక అంగూరలు ఏమన్నా కొంచెం తినేసి సాయంత్రం మళ్ళీ భోజనం అనే చేస్తారండి వన్ వన్ వన్ టది భోజనము ఇంకా మీర ఏం చేసారండి
ఇవాళ మేము మార్నింగ్ అయితే తోట కూర చేసామండి ఇప్పుడైతే టమాటా ఎగ్ చేసాం తిన్నామండి
టమాటా ఎగ్ చేశారా అండి టమాటా టమాటా ఎగ్ చేయడం ఎలా కా స్తా నాకు ప్రాసెస్ చెప్తారా అండి
ఆయిల్ ఆయిల్ ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆ వేడి అయిన తర్వాత ఆనియన్ వేస్ సి ఆనియన్ బ్రౌని కలర్లా వచ్చిన తర్వాత అది టమాటా వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే క్యాప్ పెట్టేస్తా నేను ఆ తర్వాత అది మంచిగా ఒక మెల్ టైన్ కొంచెం మెల్టీ టైప్ అయిన తర్వా త సాల్టు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ఇవన్నీ వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉ వచ్చిన తర్వాత లైట్ గా ఒక మసాలా వేసి ఆ తర్వాత ఇది ఎగ్స్ బాయిల్డ్ ఎగ్ గాదు కొట్టి దాంట్లో వేసిన తర్వాత మళ్ళా కొత్తిమీర గ్యనిష్ టైప్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ క్యాబ్ ట్టేసి ఉంచితే అది మంచిగా ఉడుకుతదండి దాంతో బరాబర్
ఇప్పుడు మీకు ఎలా చేయడం అంటే బాగా ఇష్టం అండి లేకపో
మా ఆయనకు మా ఆయనకు మాత్రం టమా టా జేసి సపరేట్ గా అది ఏమంటారు ఆ ఆమ్లెట్ వేసి ఇవ్వాలే ఆ మేమైతే ఎగ్గుని ఎలా చేసినా కూడా ఇష్టం తోటి తింటామండి బాయల్డయినా పర్లేదు కాకపోతే అలా పలగ్గోట్టేసిన పర్లేదు కాకపోతే ఎగ్ వండాలి మనకు
ఆహా ఎలా అయినా
పర్లేదు గాని ఆయనకు అట్లా ఉండాలి మనక్ కు అట్లా కొంచెం అట్లానే ఇట్లానే అట్లే ఏం లేదు ఎగ్గుంటే పర్లేదు ఇష్టాంంతోటి తి తింటామన్న మాట
ఆహా ఎలా అయినా పర్లేదు అనండి
డే ఎలా అయినా పర్లేదు
ఆహా ఇంకా రేపటికి మరేమ్ చేద్దాం అను
రేపు ఏముంది ఫ్రైడే ఉంది రేపు ఏదో ఒకటి స్పెషలు ఉంటదండి రేపు మళ్ళీ చికెనో మటనో ఏదో ఒకటి ఉంటది
సరేపా వీక్లీ ఎన్ని టైమ్స్ చేస్తారండి
డే బై డే తింటామండి
ఆ వీక్లీ‌ అంటే డే బై డే
డే బై డే ఆ ఒక రోజు ఇవాళ ఇవ నిన్న చికెన్ తిన్నామ అని చెప్పాను కదా మీకు
ఆ
ఎగ్ తిన్నాం రేపు మళ్ళీ ఫ్రైడే ఏదో ఒకటి ఉంటది సాటర్డే గ్యాపు సండే
ఆ మేము కూడా అలానే అండి సేమ్ మీ లాగానే మాది కూడా యి మాది కుడ ఇప్పుడు ఎలా అంటే సోమవారం తింటాము మంగళవారం తినము
ఓకే ఓకే
సోమవారం తింటాము మంగళవారం తినము మళ్ళీ బుధవారం తింటాము గురువారం తినము శుక్రవారం తింటాము శనివారం తినము మళ్ళీ ఆదివారం తింటాము సోమవారం తింటాము ఇట్లా వీక్లీ ఇలా త్రీ టైమ్స్ మాత్రం తినము ఫోర్ టైమ్స్ మా మే దింటమండి
ఓకే ఓకే ఓకే ఓకే
అంటే మా వాళ్ళు తినరు నేను మాత్రం ఓన్లీ మంగళవారం ఇంకా శనివారం మా త్రం తినను గురువారం నాకు ఎక్కడన్నా నా బయటికి వెళ్ళిన ఫ్రెండ్స్ తో వెళ్ళిన కూడా నడుస్తుా అనం
ఓకే ఓకే ఓకే ఓకే
ఇంట్లో మాత్రం అండరు ఇంకా ఏం ఇంకా ఏం సంగతులు అండి రేపు మరీ రేపు శుక్రవారము
రేపు పిల్లలకు హాలిడే ఉంది రేపు పని అయి మొం మొత్తం నమాజు అదంతా చేసుకునే వరకు మాకు టైం అలా గడిచిపోతది రెండు అయితది
నామస్ నామస్ సమయం నామా
మనకు నమాసమే వస్తది అది చదివి అదంతా చేస్ వచ్చే వరకు రేపు ఆఫటర్నూన్ ఇలా గడిచిపోతది. ఒకవేళ పిల్లలు లేకపోతే తొందరగా అయితది అనుకోండి. పిల్లలయితే వాళ్ళు వెనకనే ఉండాలే.
రేపు ఎలాగో మూడు అయితది కదండి సమయం అనేది రేపు తెలువదు ఇగా.
ఇది కూడా హాలిడేనే ఉంది.
ఎల్లుండి ఎందుకు ఇచ్చ ఎల్లుండి ఎందుకు ఇచ్చారండి
ఎల్లుండి మా బా మా బాబు నర్సరీ అండి. వాళ్ళకు ఎవ్రీ సాటర్ డే హాలిడే ఉంటది. మా పాపకు లేదండి మా పాప ఎల్లుడే
సరే సరే ఓకే అండి మీరు చానా అమూల్యమైన సమయం కే టాయించారు మీతో మాట్లాడి చానా సంతృప్ తిగా అనిపించిందండి ధన్యవాదాలు